హలో
హలో
హలో వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుందండి మీకు
వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడరా
ఓకే అండి ఎలా ఉన్నారు?
బాగున్నాను ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు మీరు
ఆ మార్కెట్ వెళ్ళాాలండి
ఏం కొ ఏమేమి తీసుకున్నారండి మార్కెట్లో ఎలా ఉంది ఎండలు బాగా మండుతున్నాయి కదా
అవునండి చాలా సమ్మర్ కాబట్టి ఇంకా
వ్నింగ్ ఎళ్ళరా
ఈవినింగే వెళ్ళామండి ఆఫ్టర్నూన్ సమ్మర్ కదా ఇంకా ఫుల్ మండిపోతుంటాయి ఎండలు
అవును ఎండలు చాలా ఇప్పుడే ఎండలు చాలా మండుతున్నాయి ఇంక మే వచ్చే ఏప్రిల్ వచ్చేసరికి మే వచ్చేసరికి ఏమైపోతామో మనం
ఔనండి డిగ్రీస్ పెరిగిపోతుంది మేమా మార్కెట్ లోనా టమోటాలు
టమోటా ఎలా ఉన్నాయి కూరగాయలు రేట్లు రేట్లు
ఉమ్ చాలా రేటున్నా
టమాటో ఎన్ తుందన్ టమాటా చాలా ఉండొచ్చు మంచిగా
టమేటా ఎంత అంటే కే జీ ఒక ట్వంటీ అట్లా పడుతుందండి
ఓకే అండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కోసం వెళ్ళారా ఓన్లీ
అవునండి వెజిటబుల్స్ తీసుకోవడానికి
ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఎండలు ఉన్నాయి గదా అని
పెల్లాలి ఇంకా షాపింగ్ ఏమన్నా ఏసారా
లేదండి మ్యారేజెస్ ఉన్నాయా ఒకవేళ వెళ్తే నెక్స్ట్ వీక్ వెళ్తామండి షాపింగ్కి
షాపింగ్కి అది ఇప్పుడు ఏం ఒక ఉ గారి ఉంది కాబట్టి ఏం ఆఫర్స్ ఆల్రెడీ రంజా అది ఈ హోలీ ఇవన్నీ అయిపోయినాయి కదా ఫెస్టివల్స్
అవునండి మీరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్స్ న్
బాగా చేసుకున్నాము అదే దానికోసం అనే డైలీ వెళ్దామని అనుకుంటున్నాం ఏదో ఒకటి పని అవుతుంది
అవునండి ఇంకా ఇంట్లో పనులు
ఇంట్లో పనులు బో వంట చెయ్యడం బోళ్ళ బట్టలు ఇదే అయిపోతుంది రోయ డైలీ మేమే నేనే చేసుకుంటాను అన్ని మేమే చేసుకు నేనే చేసుకోవాలి మీరు
ఆ మా ఇంట్లో కూడా అంతే అండి నేనే చేస్తాను
అదే టైం మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు
లేచి వెళ్ళి మా డాక్కిి కొంచెం ప్యాంపింగ్ చేసి బాగా తర్వాత ఇంట్లోకి వచ్చి వంట క చేయడం అమ్మకు హెల్ప్ చేస్తాను ఇంట్లో ఆ వాటర్ పట్టడం లేదండి లైట్గా చ అమ్మ హెల్ప్ చేస్తే కొంచెం చె చేయగలుగుతానండి అంతే మీరు
అంతే నేను చేస్తాను నేనే చేసుకోవాల మా ఇంట్ ట్లో నేను చేస్తానే తినీ తినే వాళ్ళు ఉన్నారు మీకం టే అమ్మ చేసి పెడుతది
అవునా మీరు చాలా బాగా చేస్తార ఏం వంట బాగా చేస్తార్
అన్ని చేస్తాను అన్ని ఉ నాన్ వెజ్ బాగా చేస్తాను చికెన్ మటన్ అన్ని చేస్తాను. ఈరోజు ఏం అడగద ఏం చేస్తున్నారు ఇప్పుడు అయిపోయిందా అన్ని పనులు అయిపోయాయా
అయిపోయాయండి పోయి అమ్మా వంట చేసిందా చట్నీ చేసింది గోంగూర చెట్ చేసింది తిన్నాము ఇంకా సామాన్లు ఉండే కడిగేసుకున్నాం
సామాన్లు ఉంటే కడిగెస్
హ్ ఇంకా వచ్చి అమ్మ సీరియాలు చూస్ స్తుంది నేను లోపలికిచ్చి ఫోను చూస్
అదే ఈ రోజు నేను షాప్ పింక్ ఎల్ ఎల్ ఏళ్ళాను ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్స్ వాళ్ళతోటి ఏళ్ళాను శారీస్ తీసుకున్నాను బాగున్నాయి
హ్మ్ ఎలాంటి సారీస్ తీసుకున్నారు
ఆమెన్ ఆమెనా కాటన్ శారీసమ్మర్ వస్తుంది కదా కాటన్ శారీస్స్ కున్నాను పెళ్ళిళ్ళు ఉండే టూ
హ్మ్
మ్యారేజెస్ ఉండే వాటికి కూడా తీసుకున్నాను.
అవును మీరు వంటలు బా చేస్తున్నారు అంటారు కదా సమ్మర్ లో ఎలాంటి వంటలు చేసు ఉంటే బాంటది
మన ఇ సమ్మర్ లో అయితే మన ప ప్పుచారు చారు చల్లచారు ఫ్రైస్ కాకుండా కొంచెం ఇవి ఫ్లూడ్స్ ఉన్నా ఎక్కువ తీసుకుంటే
అవునండి సమ్మర్ లో ఫ్రూట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ మన కు డిహైడ్రేట్ కాకోకుండా జ్యూసేస్తే
సు ఐస్ క్రీమ్ చేస్తాను నేను వాటర్ మిలన్ ఐస్ క్రీము మ్యాంగో ఐస్ క్రీము మీకు చేయచ్చా
ఆ నాకు రాదండి
ఇవి ఐస్ క్రీమ్స్ చేస్తాను
ఎలా చేస్తారండి ఐ ప్లేట్
మన వాటర్ మిలన్స్ ఉన్నాయి కదా మన వాటరు వాటర్ మిలన్స్. అవి జూస్ జూస్లా అంటే కొంచెం
అంటే పీసెస్ చిన్న పీసెస్ గా కట్ చేస్త చేకుంటారా
ఆ మా పిల్లలు బాగా తింటారు మ్యాంగో మ్యాంగో షేక్ మస్క్ మిలన్ పుచ్చకాయ
ఈ కట్ చేసాక ఆ వాటర్ తో పాటు ఐస్ కూడా యాడ్ చేసి మిక్సీడ్ చెప్పరా
ఆ చేసి. ఆ ఐసేస్ ఉంటాయి చూడండి ఐ బాక్సెస్ ఛీఛీ ఐస్ క్రీమ్ బాక్సెస్. అందులో ఏసి ఢీ ఫ్రిడ్జ్ లో పెడతాను. కొన్ని మిల్క్ గుడా పోస్ తాను.
ఆ మిల్క్ అంటే ఎలాంటి మిల్క్ కాచినవా లేకపోతే, ఆ పచ్చివా
కాల్చినే పోస్తాను. కాల్చినంక చల్లారినంక పోస్తాను. పచ్చి పోసినా బాగుంట టయి.
మ్ ఐస్ క్రీమ్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు కాదండి. హ్ మ్
ఇంకా ఏం ఏం చేసారు. ఏం కర్రీ చేస్ కర్రీ ఈ రోజు.
గోంగూర చట్నీ చేస్
గోంగూర చట్నీ చేశాను. నేను మార్ మార్నింగ్ టమాటా పప్పు చేసాను. ఇప్పుడు చారు చేసాను.
అవునా. మీరు సీరియల్స్ చూడ్రా అండి.
ఆ సీరియల్స్ చూస్తాను తక్కువ మీరు మా పిల్లలు చూడనివ్వరు నేను మన మా టీవీలో వస్తయి చూడండి మన ఇల్లు ఇల్లాలు
అవునండి నేన్ అవన్నీ చూడనండి
ఫోన్లో గుడా చూ పెట్టుకొని చూస్తాను ఒకవేళ మిస్ అయితే ఈరోజు చూడ్లేదు
అవునాఅండి. నేనైతే అలాంటివి చూడనండి అమ్మ చూస్తుంటది అప్పుడప్పుడు అలా కొన్ని కొన్ని సీన్స్ వచ్చి అలా వెళ్ళి అలా చూసోస్తానండి. అంటే నా హ్మ్ వాళ్ళ చేతుల్లోనే ఉండందండి రిమోట్
ఏమంటారు మా పిల్లలు గుడా
అవునా
అ
ఇంకా మాకు ఫోన్ ఉంటుంది. కాబట్టి ఫోన్ చూసి రీల్స్ చూస్తా ఉంటామండి.
డైలీ ఇదే అయి అయిపోతుంది లేవ తినడము వంట చే చేసుకోవడం తిన్నడము అవును ఏమనా బయటికి వెళ్ళి మూవీ మూవీ చూస్తారా ఏమైనా.
ఆ మూవీస్ చూస్తానండి ఇప్పుడు మొన్న రీసెంట్ గా శంబాలా అని మూవీ చూస్తా.
ఓటిటి ఏనా మన అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇవ్వేనా థియటర్లోకేలి
లోనే వేసారండి, జీ తెలుగులో వేసారు.
శంభాల
ఆ హీరో నేమ్ ఏదో నాకు తెలీదు. ఆ అత్తంది మా ఏమంటారు ఏదో సినిమా పేరు అండి అతన ది సినిమా ఓల్డ్ సినిమాస్ ఉన్నాయి. కొన్ని అతను అతని హీరో బాగుందండి చూడండి హారర్ మూవీ లాగ అనిపిస్తుంది. కానీ థ్రిల్లర్ హు ఏం లేదండి అది అనేది ఒక ఏమంటారు ఒక రాయి అనేది ఆ ఊర్లోకి వచ్చి పడింటదా. ఆ రాయిని చూసి అందరు అది భూతం భూతం రాయి, భూతం రాయి అనేది నేమ్ పెట్టేసుకోని ఉంటారనామాట అతను హీరో అనేది ఒక సై సైంటిస్ట్ లాగా వస్తాడు. అనమాట ఆ ఊర్లో అది రాయి అనేది పైన ఉన్న ప్లానెట్స్ లో నుంచి వచ్చింటది. దని నన్ రీసర్చ్ చేస్త. వస్తా అ చెప్ప ఆ ఊరు వాళ్ళతో కొంచెం ఫైట్ చేస్తాడు వాళ్ళు చేయనివ్వరు. తనని ప్రస ఏమంటారు. దాన్ని చెక్ చేయనివ్వరు ఆ రాయిని ఓకే అని చెప్పేసి అ తను గవర్నమెంట్ పంపించిన తను అని చెప్పేసి ఇంకొక కాన్స్టేబల్ అనే ఉ ఉంటాడు అతనుతో పడతదా
మ్
మ్ అతను చెప్తాడు లేదు ఇతను గవర్నమెంట్ పంపించిన వాడు మీరు కంపల్సరీ వదలాల్సిందే తనకి రీసెర్చ్ చేసుకోవడానికి అనేసి అంటారు సరే అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు
పిల్లలు చూడ చూడొచ్చా అండి మూవీ పిల్లలు
ఆ చూడచ్చు కొంచం మం అట్లా భయంగానే ఉంటది ఆ మరి అంత హారర్ అయితే కాదండి చూడొచ్చు మ్
మా పిల్లలు బర్తికనే భయపడతారు ఇంకా ప్రోగ్రామ్స్ ఏమన్నా చూస్తారా టీవీలో
ఆ ప్రోగ్రామ్స్ చూస్తానండి అవి అయితే చూస్తాను ఆ సండే టైమ్స్ కాబట్టి ఇంకా ఆ మాల్ సీరియల్ ఉండదు ఆ అండి బిగ్ బాస్ చూసేదాన్ని
మ్ కమన ఈ అసన్ సా త్రీ డేస్ ఆమె ఇది వస్తుంది కదా ఆదివారం అదేదో ప్రోగ్రామ్ వస్తది కదా
స్టార్ మా పరివార్ లీగ్ శ్రీముఖి గారిది అవునండి అది కూడా బాగుంటది తను చేసే
అల్లరి అవునవును సుధీర్ది ఈ ప్రోగ్రాం వస్తుంది చూడండి ఇది మన జీ తెలుగులో వస్తది ఆట బాగుంటది కదా చూస్తారా ఈ సాటర్డే సండే వస్తది కదా
చూసానండి ఈసారి ఏదో థీమ్ ఏదో పెట్టారండి నేను కూడా అ టైజ్లు చూశాను
ఆ మ్
లాస్ట్ వీక్ చూసానండి ఆ తనది కామెడీ
అవునవును తను నాచురల్ గా చేస్తాడు రష్మిక చీ చీ రష్మి ఉ రేష్మ ర న్ తినేది బాగుంటది
అవునండి అవునండి చానా ఫేమస్ అయిపోయాడండి చి ఆ చిన్న షోస్ చేసుకు
అవునవును ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు చాలా మ్ జబర్దస్త్ లో వీళ్ళ ముగ్గురు కలిసి చేసి చ్చే వాళ్ళు ఇప్పుడు
ఇప్పుడు తను సింగల్ గా ఒక్కడే చేయగలుగుతున్నాడు
ల్ గా ఉంటు వాళ్ళిద్దరు కాంబినేషన్ అయినా కెమిస్ట్రీ అయినా భోజనం డిన్నర్ చేసారా
చేశానండి ఇంకా ఇప్పుడు అయిపోయింది
గంగూలు చ చెట్ని దోననా
అవునండి చాలా బాగా చేస్తారండి మా అమ్మ అంటారు
మీకొచ్చాం వంటలు
రావండి మాకు నేను అన్న అంత చేయనండి అమ్మ చెప్తే ఎప్పుడనా అట్లా హెల్ప్ చేస్తానండి వెళ్ళ ఇలా చెయ్యి దీని తర్వాత ఇది వెయ్యి అని చెప్తారు కదా స్టెప్ బై స్టెప్ అలా అలా చెప్పినప్పుడు చేస్తానండిఓ ఓన్గా అయితే
ఎగ్ కర్రీ
ఎగ్ కర్రీ రాదు కానీ ఆ మ్యాగీ చేస్తానండి, కాఫీ పెడతాను ఏంటండి ఆహ టీ రాదండి కాఫీ చేస్తాను ఆ తర్వాత ఆమ్లెట్ వేసుకుంటాను, చపాతి కలుస్తాను, మా అమ్మ ఇట్లా తిక్కి ఇస్తే, నేను వెళ్ళి పెనం మీదకి వసి కాల్ చేతను
ఓకే అండి మరి బాయ్
ఆ సరే అండి థ్యాంక్ యూ అం